ఊ హలో హలో ఆ ఎలా ఉన్నారు.
ఉన్నాను మీర ఎలా ఉన్నారు.
హలో
ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదు టీవీ చూస్తున్నాం మీరేం చేస్తున్నారు,
నేను ఫోన్ చూస్తున్నాను,
ఊ ఆ తిన్నము పే
ఆ తిన్నాము.
తిన్నారా
ఎం స్పెషల్ చేసారు, ఈ రోజు ఇంటి దగ్గర
టమాట పచ్చడి
ఉహు
వంకాయ, కోడి గుడ్లు ఇంకా గంతే
వంకాయ కోడి గుడ్ల
మీరే చేసుకున్న హలో
హలో వినిపిస్తుందా, ఊ మేము పప్పుచారు చేసుకున్నాము. మరి రేపు ఏం కర్రీ కి ప్లాన్ ఏమనా వేసుకున్నారా,
మీరు భోజనం చేసేసారా,
ఆ చేసేసము మీ తినేసారా, అర్ధం కాలేదు
ఎక్కువగా మీరు ఏం తింటారు, అంట
నేనా చికెన్ తింటాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం.
ఎక్కువగా మీరు ఇష్టంగా ఏం తిన్నారు కూరల్లో అంటున్నారు.
చికెన్ కర్రీ తింటాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. మీరేం స్ప మీరేం తింటారు.
చికన్ క
చేపలు ఫ్రై ఇష్టమా లేకపో నార్మల్ కర్రీ లాగానా
పల పులుసు మదిరి చేస్తారు కదా ఆ పులుసు అంటే ఇష్టం,
ఉ
ఊ
మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి ఒకసారి హలో
మీది హలో
వినిపిస్తుందా నా వాయిస్ మీ వాయిస్ నాకు వినిపించడం లేదు
మీరు ఇంటి దగ్గర వంట చేస్తూ ఏమి ఎక్కువగా చేస్తూ అ
నేనా ఉమ్ బెండకాయి దొండకాయి అలాగా నాన్ వెజ్ కాకుండా నార్ మల్ వెజ్ టేబుల్ వండుతాను ఉమ్ హు మీకు బాగా వచ్చిన డిష్ ఏంటి
నాకు బాగా వచ్చింది ధమ్ బిర్యానీ అంటే ధమ్ బిర్యానీ చాలా ఇష్టం
ఎప్పుడైనా వండారా
మదికు బా మీకూడా దమ్ బిర్యానీ తింటూ ఉంటారా
ఆ తింటాం దమ్ బిర్యానీ కాదు కానీ నేను నార్మల్గా ఫలావ్ వు చికెన్ అవి తింటాను
నేను ఎక్కువగా వంటలన్నీ యూట్యూబ్లో చూస్తూ ట్రై చేస్తూ ఉంటాను
ఆహ మీరు ఏ ఛానల్ లో చూసి నేర్చుకుంటారు యూట్యూబ్ లో
చదువుకున్నారు
మటన్ చారు
డిగ్రీ చదివే టైమ్ లో బాగా ఎంజాయ్ చేసారా
అచ్చ
మీ వాయిస్ చాలా చి
చిన్నగా వస్తుందా
చిన్న
హలో
హలో
ఉమ్ నా వాయిస్ వినిపించడం లేదా హలో
ఆ మీ వాయిస్ ఇప్పుడు సరిగ్గా వినిపిస్తుంది
ఆ నాకు మీ వాయిసు ఒక్కోసారి అసలు ఏమి అనిపించట్లేదు స్ట్రక్ అయిపోతున్నట్టు అలా ఉంటుంది
నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అలా ఉంటున్నట్టు ఉంది
ఆ వును
ఉమ్
ఉమ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు
హు మేము ఇప్పుడు మా పిల్లతో ఆడుకుంటూ ఉన్నాము ఉమ్
ఉమ్
జాబ్ కోసం ట్రై
మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాన్ అన్నారు కదా కర్రీస్ హలో
కొత్త కొత్తవి ఏమైనా రాని ఉంటే యూట్యూబ్లో చూసి ఒకసారన్నా చూస్కుని చేస్తూ ఉంటాను
ఆ హు ఇంస్టాలో చూస్ తర
మీర్ కూడా ఫాలో అవుతూ ఉంటారా
ఆ అప్పుడప్పుడు చూస్తాను కానీ చేసే టైంకి నాకు గుర్తుండవు. మర్చిపోతాను
అ
ఇంకా నాకేదన్న కావాలంటే ఇంకా టైప్ చేస్కొని చూస్తాన్ అంతే మీకు బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి
వెళ్తుంటా మార్కెటిక్ కానీ షాపింగ్ కానీ
మ్ బా షాప్ షాపింగ్ చేస్తారా మీరు
అహ మాకు ఏలూర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏమైనా కా
ఆ హ
రావలంటం షాపింగ్కి
మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది
మంగళవారం ప్రతి మంగళవారం మా ఊర్లో సంతం ఏర్పా
ఆ
చేస్తార్
హలో
హలో
మీ వాయిస్ బ్రేక్ అయిపో తుంది నాకు సరిగ్గా ఇన్పించడం లేదు
హలో ఆ ఇప్పుడ్ ఇన్పిస్తున్ ఆ ఇన్పిస్తుంది మీ వాయిస్
ఆ మీ వాయిస్ నాక్ బ్రేక్ అయిపోతుంది.
క్లియర్గా హలో
ఆ విన్పిస్తుంది. హలో
హలో
ఆ విన్పిస్తుం చెప్పండి హ
మీరు హలో
ఆ హలో
మీన్ని వామా
విన్పిస్తుందా నా వాయిస్
ఆ మీ వాయిస్ క్లియర్గానే విన్పిస్తుంది.
ఆ ఆ చెప్పండి ఇందాక ఏదో అంటున్నారు మంగళవారం సంత అని
మీర్ రీసెంట్గా ఏదన్నా మూవీకెళ్లారా
ఆ మూవీకి వెళ్ళలేదండి ఇప్పుడేమి
అవునా
ఉహ్ మీరు వెళ్ళారా
కొత్త సినిమా అది చాలా బాగుంది ఎప్ ఉమ్
ఎప్పుడు వెళ్లారు
చూసాను అందులోను డైలీ అ మ్ డైలీ మిమేడా గుర్తుటదా మీరు
నేను హాస్టల్లో ఒక సిరీస్ చూసాను చాల చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉం ఉంది.
అహ ఏ యాప్ లో చూసారు
జి హాస్టోరీ
స్టారా డైలీ చూస్తూ ఉన్నారస్ అ సీరియల్స్ చూడం కానీ వెబ్
వెబ్ సిరీస్ చూస్తారా
సిరిస్
హలో
హలో
ఆ చెప్పండి కట్ అయిపోయింది ఇందాక మీ వాయిసు
హలో
హలో
అ ఆ తార
ఆ చూస్తున్నాము మీరు చూస్తున్నారా లేక చేస్తున్నారా
నేను జాబ్ చేస్తునాన్ని ఎమనా కొత్త జాబ్స్ ఏమైనా తీస్తున్నారేమో అని ట్రై చేస్తూ ఉన్నాను
ఉమ్